నమస్తే అండి బాగున్నారా అండి
అ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి భోజనాలు అయినాయా అండి
ఆ అయినాయండి మీ అయినాయా అండి
ఆ అయినా అండి ఇప్పుడే తిన్నాము బయట కొచ చల్లగా గాలి ఉందని కూర్చున్నామండి
ఆ చల్లగా ఉంటది కదా బయట
ఆ పొద్దున వర్షం పడ్డదండి బాగా చల్లగా ఉంది వాతవరణం ఈ రోజు
మాకు వర్షం ఏం పడలే గాని బయట చల్లగా ఉంది ఇంట్లో కొంచెం వేడ ఉంది.
అబ్బో మాకైతే పొద్దున ఐదు గంటలకి ఈదురుగాలులు, రాళ్ళ వర్షం అండి. విపరీతమైన రాళ్ల వర్షానికి మా ఇంటి దగ్గర పాపము హైబ్రిడ్ మామిడి చెట్లు పెట్టుకున్నారు అయితే వాళ్లయి చెట్టుకి పాపము. చెట్టుగా ఆకులుగానబడకుండా కాయలుగాసినాయి ఆ గాలికి పాపమము కాయలున్నిీ అన్నిీ కింద రాలిపోయినాయి పాప! అదొక వర్షం అండి ఆ చిన్నగాంటే మంచి నేండి అ లడ్డుూ సైజు ఉన్నాయా అండి.
కొంచెం పెద్దదైన అయినా
పచ్చడా ఆ పచ్చడి వెట్టుకోవచ్చు మామిడికాయ పచ్చడి మామిడికాయ. పులిహోర
అవును
పాపం అంతకు మస్తు కాయ మొత్తం కింద పడిపోయిందండి.
అయ్యో
సీతారాముల కళ్యాణానికి పాపం వాళ్ళు మస్తు ఎందుకంటే గుడ్ లో భోజనలైతే అయితే మా ఇంటి దగ్గర గుడిం టది బోజనానిక్ కి మామిడికాయ పులిహోర కలపండి అని మామిడికాయలు మంచిగా ఒక ఇరవైగాల కట్ చేసి. వాళ్ళు మెక్ గీకి పులిహోర కలపండి మామిడికాయ పులిహోరా అనీ? మంచిగా పాపం గుడికి ఆ మనకు గుడికి తీసుకొచ్చి ఇస్తారండి ఆ పంపిస్తారు.
అఓ
ఏ ఆ పప్పు అట్ల అయిపోయింది గాలికి మొత్తం చేద్ చింతచెట్టు అట్లనే మై ఇంటి దగ్గర వాళ్ళ చింతకాయలన్ని రాలిపోయినయి.
అగో
మామిడికాయలన్నీ రాలిపోనై చాలా వర్షం వచ్చిందండి మీకు వ చిందండి వర్షం
వషన్ మాకు మొన్న వచ్చింది కాని ఈరోజు లేనండి వర్షన్ కానీ అప్పుడప్పుడు మబ్బు ఐతుంది
ఆ ఆ చల్లగుంది రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయాట అండి రంజాన్. రేపు రంజన్ పండ గండి ముస్లిమ్స్ ఎవరన్నా ఉన్న అండమిక్
ఆ ఉన్నా రండి మీకుగున్నారంండి
ఆ ఉన్నారు ఇప్పుడే మా మా ఫ్రెండు ఫోన్ చేసి రేపు రంజాన్ పడుగ రండి అని ఫోన్ చేసిండ్రు. వెళ్ళమండి మేము తెల్వదండి వెళ్లలే ఎప్పుడెళ్ళలె. ఫోన్ చేస్తారు గాని వాళ్ళు వెళ్ళలేదు కాకపోతే ఇక సేమ్య పాయసాన్ని తీసుకొచ్చి పంపిస్తారు
ఆ పంపిస్తారు ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళు
ఉ సేమే పాయసం పంపిస్తారు భోజనానికి రమ్మంటారు ఇక మనకు దసరా పండుగ ఎంత పెద్దగానో వాళ్ళ రంజాన్ అంత పెద్దది కదాండి ఏ నెల రోజులు
పోలీస్ గారు కాపిటల్ ఏ వేరేదని ఏమన్నా చెప్పిండా ఓ అయ్యో ఉండారానడిగింద్
ఈ నెలంతా వాళ్ళు ఉర్ అంటే ఉపవాసంలో ఉంటార్ గదండి ఉప్ పవసంలో ఉండి ఈ రోజుకు వాళ్ళయి ఉపవాస్ అసలు అయిపోతయట
ఉమ్
రేపు పండగంట వాళ్ళది పండుగ ఎసుకుంట్రట. మనము దసర కు ఎట్లయితే కొత్త బట్టలు వేస్ కుంటమో వాళ్ళు రేపదే నేన్ అడిగిన ఎట్లా ఎసుకుంటారు అనంటే. కొత్త బట్టలు వేసుకొని సేమ్యా పాయసం అందరికి పంచుతాము ఖర్జూర సేమ్యా పాయసం తము అందరికి కీ ఇస్తాము పంపిస్తాము ఇగా మనం ఎట్ల గుళ్ళల్లకెళ్ళి మొక్కుతమో వాళ్ళు ఆడవాళ్ళు ఇండ్లల్లనే నమాజ్ చేసుకుంటరట ఇప్పుడే మా ఫ్రెండు
చెప్పిందా హ్మ
ఉ మ్
మగవాళ్ళే వెళ్తారు కదా వాళ్ళు
మాజీదికి ఎల్థారట
మగవాళ్ళే వెళ్తరు ఆడవాళ్ళసలు బయటికే వెళ్ళరు వాళ్ళు
వెళ్ళరు మనమేమో అందరం కలిసి గుళ్ళల్లకెల్తం మొత్తం వాళ్ళేమో ఆడవాళ్ళు ఇండ్లలానే ఉంటారు ఉమ్ వాళ్ళింట్ల ను బంధించినట్టు జైల్లో ఉన్నట్టు
మ్ నాకట్లా ఉండదు మంచిగ బయటకి వెళ్తాం
హ్మ్ మనంమందరం కలిసి ఏ పండక్కైన మనం అందరము ఆడా మగ తేడా లేకుండ కనీ ఇదొకటి ఉంటద్ దండి వాళ్ళ దాన్లో వాళ్ళ దాన్లో అందరూ చిన్న పిల్లలతో కానుంచి ఎక్కడ కల్షిన సలామాలేకుం సలామాలేకుం వ్ అనడము మన పిల్ల ళ్ళు కొంచెము మన పిల్లలు సాంప్రదాయాలు నమస్తే పెట్టడం నమస్కారాలు పెట్టడము కొంచము మన పిల్లలకి ఎనుకటి పద్ధతులన్ని కొంచెము అలవాటు మానుకుంటాండ్రు
ఉ అసలు పెడవాళ్ళు కరిస్తే గౌరవించడమే మానేసారు ఇప్పటి వాళ్ళు
డం మానేస్తున్నారు నమస్తే బెట్ ట్టడానికి కూడా సిగ్గప సిగ్గుపడుతున్నారండి. వాళ్ళకు చదువు నేర్పిన గురువులు కనిపిస్తే నమస్కారం పెట్టడానికి కూడా మొహ మాట మే ఉంది వాళ్ళకి హ్మ్ కానీ వాళ్ళ దాంట్లో ఎంత చిన్న పిల్లలైనా సులాంవాలేకుం అనుకుంటరండి అదొక్కటి ఎందుకు వాళ్ళ
పర్లేదు ఇగా అంతా కట్ ట్టుబాటు బాగుంటది
కట్టుబాటు బాగు ఉంటది ఐక్యత ఉంటది
నెలవంక కనబడతనే కదా రేపు రంజాన్ జేసు ది కనవడ్డదట నెలవంక
కనిపిస్తదండి ఈ రోజు ఎందుకంటే మనకు మొన్ననే అమావాస్య అయింది నిన్నటికి అయిపోత తుంది నిన్న పొద్దుటి కె అమమావాస్య అయి
అవును
కనిపిస్తది ఈ రోజు నెల వం
అదే పెట్టారు అందరు నెలవంక పెట్టుకున్నారు స్టేటస్లో
ఆహా కనిపిచ్చిందేమో
ఉ అదే రేపు మరే పందుగే వేసుకుంటామని
అవును పండగ ఈ రోజు సౌదీలో పండగ జరుగుతుం వద్దండి.
అవునా
ఆ ఒక రోజు ముందే సౌదీలో పండగ అయితే ఇక్కడ పండగ చేసుకుంటారంట. వాళ్ళు ఎందుకంటే ఒక రోజు ముందుంటది. కదా అవునాట అండి. అదే మా ఫ్రెండ్ అన్నది సౌదీలో ఒక రోజు ముందు ఉంటదట పండుగ.
ఆహా ఆ
ఐన్ తర్వాత నే వీళ్ళూ అ రంజాన్ పండగా జరుపుకోవాలట ఆ చిప్ చేసుకోవాలట వాళ్ళ నియమ మాట అది ఫస్ట్ నుండి అట్ల ఎందుకు అని అడిగిన నేను మా ఫ్రెండుని అంటే సౌదీలో ఒక రోజు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుంటుంది. కాబట్టి ఒక రోజు ముందు అమావాస్య అయితది. ఒ ఒక రోజు ముందు నెలవంక కనిపిస్తదట. అయితే ఒక రోజు ముందు పండగ చేేసుకుంటార్ట అక్కడ
అవునా
ఆ సౌదీలో ఈ రోజు ఆట పండుగ రేపు వీళ్ళకాట అండి.
అయితే వీళ్ళు రోజూ ఈ ఒక్క పొద్దులు ఫస్ట్ సాయంత్రం ఖర్జూర తిన్న
ఆ ప్రొద్దునా ఆ ప్రొద్దున ఐదు ఐదు బావు ఇన్ని ఒక ఒక సంవత్సరం ఒకలాగా ఒక సంవత్సరం ఒకలాగా ఉంటదటా. రండి. ఈ సంవత్సరము ఐదు ఐదు ఇరవైలోపు తినాలాట భోజనం కంప్లీట్. ఏంది తిన్న నీళ్ళు తాగినా ఏ జేసినా పోద్దున ఐదు ఇరవై, ఐదు ఇరవై ఐదు కు వాళ్ళది అది సైలా అన్ అంటారు. కదా అది వచ్చిన్ తర్వాత ఆ ఆ ఆహార్న్ వచ్చిన తర్వాత బంద్ చేయాలట, సాయంత్రం మళ్ళీ ఆరు ఆరున్నర తర్వాత
హ్మ్
సాయంత్రము అంటే ప్రొద్దున ఏదైనా తింటారట సాయంత్రము కంపల్సరీ ఆరున్నరకి ఖర్జూరౌన్ను కర్బూజ నమాజ్ చేసి కంపల్సరీ ఖర్జూర తోటి నమాజ్ ఇడుస్తారట అండి
అదే ఫస్టీ
మ్ ఖర్జూర తింటారట ఆ ఈ నెల రోజులు కంపల్సరి వాళ్ళు పెద్దల పేరు మీద చదివి ఖర్జూర అందరికి కంపల్సరి వాళ్ళకు స్తోమతున్న క వాళ్ళ శక్ త్యానుసారము కర్జూర వంచి తరాట
బట్టలు గుడా పెడతారండి
ఆ
వాళ్ళకు బట్టలు కూడా కొంచస్తారు వాళ్ళు
ఆ పంచుతారు పెద్దల పేర్ల మీద బట్టలు ఆ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బియ్యము పప్పు పులు ఆ అమ్ కిరాణం సామాను గుడా మంచుతారండి మా ఆ ఇంటిది మా గుళ్ల్లో చేస్తది మా ఇంటి దగ్గర గుడి అంటది గుడిలో ఆయమ్మగా పని చేస్త తాది ఆమె ఇద్దరు ముగ్గుర దగ దగ్గర తెచ్చుకుంది బియ్యము పప్పులు పప్పులు నూనె గోధిమపిండి చక్కర
వాళ్ళక్యాస్ట్ వాళ్ళకి ఇస్తారా ఎవరికైనా ఇస్తారా
ఆధార్ కార్డు పట్టుకొని పోతేనే గరీబ్ వాళ్ళేకంటా అండి అందరికి గాదు
సరే న్
లేదు లేదు ఏ క్యాస్ట్ టైన ఇయ్యారు ఒక ముస్లిమ్స్కే ఒక ముస్లిమ్స్ కాస్ట్ కే అందులో గరీబ్ బు వాళ్ళకే ఆధార్ కార్డు పట్టుకొని పోతనే ఇస్ త్తరట ఊ అది ఆ ఈమెద దెచ్చుకున్నదియితే మాకు దెల్సి ఎందుకు ఇట్లా అంటే. ఈ నెలలో మా దాంట్లో ఇట్లా వంచుతారు మున్న పెద్ద పెద్దోళ్ళు మాలాంటి గరీబోళ్ళకి ఇట్లా ఇస్తారు ఆ పోనీలేండి ఆ బట్టలు గుడా ఇచ్చిండ్రు వీళ్ళ నలుగురి వీళ్ళింట్లో నలుగురు ఉంటరు నలుగురికి కూడా బట్టలు ఇచ్చిండ్రు బట్టలు ఆ ఒకటి బెడ్షీట్ ఇచ్చిండ్రు ఆ ఒకరే ఒకరు రైస్ బ్యాగ్ ఇచ్చిండ్రు పాపం ఇరువై ఐదు కె ఇరువైఐదు కేజీల రైస్ హ్మ్మ్
మాకు తెలిసి వ వాళ్ళు కూడా వాళ్ళ పెద్దల పేరు మీద త బట్టలు కొని చీర కొని కిందఒక సారి నె జూసిన
అ
చీరలు తీసుకొని వాళ్ళ పెద్దలు చనిపో బట్టలు పెట్టుకుంటాం గదా వాళ్ళ పేర్లమీద
అవునా అవునండి
దర కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి
అవునండి సరే అండి థ్యాంక్ యూ అండి
ఆ సరే అండి
ఓకే అండి థాంక్యూ అండి